హలో
ఏం చేస్తున్నావు?
ఏమి లేదు వాకింగ్ చేస్తున్న.
ఉహు ఏమి ఈ రోజు ఇంకా కాలేదా టెన్ థౌసండ్ స్టెప్స్?
నేను బయటికి పోలే కదా ఈడీడే తిరుగుతున్నాను, ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే
టీవీ సాంగ్ ఎంత అయింది
ఫోర్ ఫైవ్
ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడా
ఉ
ఇప్పుడు టెన్ థౌసండ్ అయ్యే ఎవరికు అట్లా ఆడాడే తిరుగుతావా ఇప్పుడు
ఏడ ఏడ తిరుగుతుంటారు కలిసి
నువ్వు తిరుగు
ఏ ఊరు తిరిగేది
మా ఊరే
పిగ్గు సౌండ్
నీదా ఏ ఊరు
మాది మీ ఊరు కాదులే
మరి
ఏదో ఊరు
మాది మా ఊరే అంటావా
ఉ
సరే పద నెట్ ఉందా ఫోన్లో
లేదు
మరి ఎట్లా మాట్లాడుతువ్ ఇప్పుడు
ఎవరిదో ఫోన్లో కనెక్ట్ అయ్యింది సరే అనుకున్న
అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయండి
ఉ నాకు మాత్రమే
ఉ ఒంటి వై వర్ స్పెషల్
నా ఫోన్ కి నేనే స్పెషల్ ఉంటాను నువ్వు ఉండవా
ఉ హు అట్లాంటావా
ఉ
సరే సరేలే గాని
ఆ
ఉ హు తిన్న ఇప్పుడే
ఉ హు
నువ్వు
ఆ తిన్న
ఏం తింటివి
చపాతి
ఉ
ఆ ఏదో సబ్ కర్రీ
ఉ హు ఎవరు చేసిండ్రే
ఆ పీజీలు పోవడానికి ఏం కర్రీ
మేలా ఫిమేలా
ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు ఎవరు చేస్తారు అసలు
ఓహో ఓకే ఓకే టేస్ట్ బాగుంటదా
పర్లేదు కొన్ని బాగుంటాయి కొన్ని అంతే
అంటే లైక్ చాలా వరకు పీజి లో ఫుడ్ బాగుండదు అంటారు కదా
మ్
అందుకే అడిగిన
పీజీలో ఎప్పుడైనా
మ్
నువ్వు పీజీ లో ఉన్నింటివా ఎప్పుడైనా
హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఉన్నా కానీ ప్రుడ్డు బాగా చేస్తుండ్రి నేనున్నప్పుడు
అవును
చాలా బాగా చేస్తుండ్రి ఫుడ్డు
అవును
కానీ రెంట్ గుణ తక్కువే ఫైవ్ థౌజండ్ అన్
ఎంత మంది
ఆ
రోమ్ కి ఎంత మంది
ఏమన్నావ్ మేమ్ ఫైవ్ మెంబర్స్ ఉంటాంటిమి రూమ్ కి లా సారి ఫోర్ ఫైవ్ కాదు ఫోర్ మెంబర్స్ ఉంటుంటిమి ఫోర్ మెంబర్స్.
మళ్ళీ ఫోర్ మెంబర్స్ ఉంటే ఇక్కడ గున తక్కువె
అవునా
లేదంటే ఫైవ్ టెన్డ్ ఫైవ్ తౌసండ్
ఓకే ఓకే ఓకే ఓకే మ్ ఎంతయినా బెంగళూరు అంటే ఎక్స్పెన్సివ్ లే ఇంత ఈడ బెంగళూరులో పీజీల్లోన అది ఎవరనా జాయిన్ అయ్యేటప్పుడు అడ్వాన్స్ ఒక థౌజ జండ్ తర్వాత మెయింటెనెన్స్ ఒక థౌసండ్ కట్టిచ్చుకుంటారు హైదరాబాద్ వాళ్ళు కట్టించుకోరు అవసరం లేదు హైదరాబాదులో
మ్ ఇ
ఫుడ్ కూడా బాగుంటది హైదరాబాద్ లో అంటే మనం మన తెలుగు మన ఫుడ్ మనం లైక్ ఎట్లా అంటే మన వెరైటీసే డిఫరెంట్ కదా కారం ఎక్కువ వాడతాం మనము
మ్
కారము ఉప్పు ఆయిలు అన్ని ఎక్కువ వాడతాం కానీ బెంగళూరు లో అసలు తిన్నాను కొన్ని సార్ కొన్ని ప్లేసెస్ లోన అసలు ఫుడ్డే సరిగా ఉండదు కారం ఉండదు ఉప్పు ఉండదు.
సప్పగ
మళ్ళీ టూ ఎక్స్పెన్సివ్ ఏమంటావు మల్ల
ఆ అంతే మరి ఏం చేయలేం
నీకెట్లా అనిపిస్తది నువ్వు కూడా మా రాయలసీమ నుంచి అక్కడికి వెళ్ళింది దాని వే కదా
ఉమ్ అంతే మళ్ద సప్ప సప్పకా ఏమన్నా అంటే నార్త్ వాళ్ళు ఉంటారు
ఊమ్ నార్త్ వాళ్ళకి వడాపావు పావు బజ్జి తపా వేరైటి ఏ సరిగ్గా చేసేది రాదు వాళ్ళకి
అవును
ఊమ్ అదే
చెప్పు వర్షం వస్తుందా
ఆ మధ్యాహ్నాం ఫుల్ పడింది తెల్సా ఇప్పుడు ఏం లేదంతా ఇప్పుడు లేదు రేప్ కాలేజీకి పోవాలా
ఏమన్నావ్
రేపు కాలేజ్ కి పోవాలా ఆడా
వెళ్తావా
వద్దా
ఊహు వద్దులే వెళ్ళు వెళ్ళుప్ప కాలేజీ ఉండేది రెండు మూడు రోజులు
ఉమ్
నీన్ను ఎవరు వద్దంటారు
నువ్వే
అసలే అసలే ప్రాజెక్ట్ వర్కు లు ఉంటాయి అంటావు ఎగ్జామ్స్ అంటావు నెక్స్ట్
అవును జూన్ జులైలో ఉంది ఎగ్జామ్
ఆ మరిలే అవును ఆ ఇది మర్చిపోయినా ఇప్పుడు ఆ అటెండెన్స్ షార్టేజ్ తక్కువ ఉంటే ఎగ్జామ్స్ ఎల్లో చేస్తారా
అదే ఫస్ట్ ఇయర్ లో అట్లేం లేదు లే గాని అట్లే దొబ్బతుంట్రి ఇప్పుడు లేదు చిట్టిలు వేసిన్నారా
అమ్ ఉమ్ సరిపోయింది. ఏమైనా అంటే లైక్ మనీ కట్టించుకుంటారా అటెండెన్స్ షార్టేజ్ ఉంటే లేక కపోతే పేరెంట్స్ నీ పిలిపిస్తారా
మనీ ఎం కటించ్చు కోలేరబ్బ
ఉమ్ ఆల్రెడీ ఫ్యూచింగ్ చాలా పేస్ చేసినాం కాబట్టి కట్టించు కోరంటావా
ఓ అ
అలాంటప్పుడు పేరెంట్స్ అందరి దగ్గర మన నెంబర్ ఇయ్యాలా
మ్మ్ అవునవును ఇట్లా తెలివితేట్లే ఉండచ్చు
ఉహు మేము అట్లానే ఆ స్టేజ్ నుంచే ఇటికి వచ్చినాం
ఆ
ఆ మళ్ళీ ఆహ ఎగ్జామ్స్ మీస్ మీ మీ కాలేజీలోనే ఉంటాయా సెమ్ వేరే కాలేజెస్కి వెళ్ళాలా జంబ్లింగ్ టైప్
నేను కాలేజ్ లోనే మన దాంట్లో నుంచే వచ్చాను క్వశ్చన్ పేపరు రెండు మూడు ఉన్నాయి యూనివర్సిటీలు ఎక్కడ నుంచి వస్తాయి
ఆ ఆహ ఓకే ఓకే సరే సరే అండి ఎగ్జామ్స్ స్టిట్ జరుగుతాయా
అవును నాదేత్
హలో
హా జరుతాయి
హలో
హలో
ఆ ఎగ్జామ్స్ స్ట్రిట్ జరుగుతాయా అంటున్నా
ఆ స్ట్రిట్టే ఉంటాయి
నువ్వే ఏమో చిన్నగా మాట్లాడుతున్నావు
మూడు క్యాంపస్ లు ఉన్నాయి ఆ ఒక్కొక్క క్యాంపస్ నుంచి క్వశ్చన్ పేపర్ వస్తాది
ఉనా మ్మ్ చెప్పు చెప్పు
మూడు క్యాంపస్లు ఉన్నాయి దాంట్లో నుంచి ఏదో ఒక దాంట్లో నుంచి వస్తాది క్వశ్చన్ పేపరు లాస్ట్ ఎగ్జామ్ కీ యా క్వశ్చన్ పేపర్స్ సొ తెల్దు ఆ క్యాంపస్ సెట్ చేసిన క్వశ్చన్ పేపర్ వస్తాదో
ఉనా ఉహు అంటే ఒకే క్యాంపస్ సెట్ చేస్తే పేపర్లు లిక్ చేస్తారని చెప్పెసి ఇట్లా ప్లాన్ చేస్తారా యూనివర్
అనుకుంటా
సరిపోయింది ఎప్పుడు రావాలి మళ్ళీ ఊరికి
రేపే
కాలేజ్ కి కాదు ఊరికి
ఇప్పుడే ను ఆ
మొన్నే కదా వచ్చిపోయినాము
ఏంటి ఇప్పుడేనా
నెక్స్ట్ ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతాయి కదండి ఏమన్న ఫంక్షన్స్ పెరుగుతేనే వచ్చెది
ఉమ్ ఇంక ఎట్లా అది అయిపోయిన్తరత ఆగస్ట్ సెప్టెంబర్ కల్ల పోవల్ల సా ప్రతిసారి పోయి ఏం చేస్తవ్ ఎక్కడికి ప్రతిసారే పార్టీ కెల్ల
ఊమ్ ఎల్త నేక్సలేట్లో జాబ్ వస్తే రావు కదా
కొడితే రాకు మరి
మ కదా మళ్ళ అనుకున్నాను నేను కూడ జాబ్ వస్తే రావు కదా అని
ఊమ్
ఆ సరె సరే
సరె పొ
అయిపోనా వా కుతస్తదే
ఉమ్
ఉహు పై పడుకెదనే ఇంక
పడ్కోల నిద్రస్తుంది పొద్దునుంచి నెక్స్ట్
ఊహు పొద్దున్నలేసి ఈరోజు వర్కౌట్ చేశినావు తర్వాత ఆ మూవీస్ చూశినావు
ఉమ్ కాలేజ్ కు పోయి అచ్చిన
కాలేజీకి వెళ్ళొచ్చినవ్ పెద్ద పెద్ద పనులు చేసినవ్ ఈ రోజు నువ్వు
హ
అ మల్ల
ఏ
కరెక్టే కదా
ఆ అవున
ఆ మల్ల ఊమ్ ఉమ్ ఇంకేంటి మళ్ళీ విశేషాలు
నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు పైన టెర్రస్ మీద అచ్చి మంచం ఏసుకొని పడుకొని నీతో ఫోన్ మాట్లాడుతున్నాను